హలో
హలో
ఆ బాగున్నారండి
ఆ బాగున్నామండి
ఆ ఏ ఆ బాగున్నావండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు ఇంట్లో
ఆ బానే ఉన్నాము
హ్మ్ అదే అండి ఈ మధ్యల ఫోన్ చేయట్లేదు ఏంటండి
ఎక్కడ ఏ బిజీ పెళ్ళిళ్లకి అటు ఇటు తిరుగుతున్నాము ఓ ఇ ఖాళీ లేదండి మాట్లాడటానికి
అవునా అండి అదేలేండి ఎండాకాలం కాబట్టి పెళ్ళిళ్ళ బాగా ఉంటాయి ఇంకా ఈ మీ ఆంధ్ర అటు సైడ్ అంటే ఇంకా పెళ్ళిళ్ళు ఎక్కువగా అండి
అవునవునండి ఒకే సారీ రెండు పెళ్ళిళ్ వచ్చినాయి ఒక దాని తర్వాత ఒకటి వారం రోజులల్లో రెండు పెళ్లిలు వచ్చినయి అటు వెళ్ళాము నువ్వు ఎఎండలకి ఉబ్బకి తట్టుకోలేకపోతున్నాము మంచినీళ్ళ మంచినీళ్ సల్లట్ నీళ్ళు తాగి జలుబు చేసింది ఈ ఎండలు బాగా కొట్టాయి గ ఈ సంవత్సరం ఎండలు బాగా కొట్టాయి కదా
అవునవునండి ఈ సంవత్సరం వర్షాలు కూడా తక్కువ ఆట అండి
ఆ ఆ ఆ
టీవీలలో కూడా చెప్తున్నారు వర్షాలు తక్
ఎలివో ఎలివో ప్రభావం వల్ల ఈన ఈ సంవత్సరం ల వరసాలు తక్కువ ఉంటా పంటలు వేరే పంటలు వేసుకో మాన్ని సలహా ఇస్తున్నారు మన మీటింగ్ పెట్టారండి మా ఊళ్ళో
అవునవునండి ఈ సంవత్సరం వర్షాలు తక్కువయ్యి ఏదైనా రెండు మూడు నెలలకు పంటోచ్చే పంటలు ఏసుకోమంటున్నాడు
అవును మీటింగ్ బెట్టారు గ్రామా అ మండల అధికారులు ఒచ్చి పెట్టారు పంటలూ ఆరు తడి పంటలే యేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పెట్టే పంట లేదు నీల్ లేవు నీల్ ఒర్ష్ షాల్ రావని చెప్పారు
అదే అదే లే మీ సైడు ఏ పంటల్ యేసుకుంటరండి మీ
ఎక్కువ ఆ ఒరీ ఎక్కువ వొరీ తర్వాత పత్తి ఏం మూడప్ ప్పంతా మిర్చి కానీ మిర్చికి నష్టాలు ఓత్తున్నాయని మిర్చి ఏయలేదు ఒత్సం పోయిన సంవత్సరం బ్లాంక్
ఉ అదే లేండి మిర్ మిర్చి అంటే అలాగే ఉంటదండి ఇగ అది ఒస్తేనేమో లా అధిక లాభాలొస్తయ్ లేకపోతేనేమో అధిక నష్టాలొస్తయ్
ఆ
ఉమ్మ్ మరి మీరు వరి అంటున్నారు వరేయ్యాలంటే నీళ్ళు ఉండాలిక అండి
బోర్లు బోర్లే బోర్లే ఉన్నయి ఈ సంవత్సరం అదే గవర్నమెంటోళ్ళోచ్చి బోర్లు ఉన్నాయి లే గని నీళ్లు సరిగా అయితే వర్షాలు ఒత్తనే గదా బోర్లలో నీళ్ ఉండేదిగని
అవునండి ఇప్పుడు వర్షాలొత్తనే బోర్ల నుంచి నీల్లోత్తయ్
ఆ పదిగ పత్తి అయె మిత్ అయ్ గాకుండా ఒరి గాకుండా మిత్ చ్చి అయ్ గాకుండా ఈ ఓయ్ గాకుండ ఇది ఏ ఏసుకోమ్మని చెప్తున్నరు పెసరా
అదేలేండి ఈ రెండు నెల్లకి మూడు నెల్లకి ఒత్
ఒయ్ అవును ఆయెస్
అదేలేండి వాటికి నీరు గూడ తక్కువ్ గా అండి ఆ ఒకసారి దున్నేసి వేస్తే
మ్మ్
ఆలు ఇంకా మీ సైడ్ ఏ ఏమైనా పంటలుంటాయా అండి
మేమైతే పెసర ఏసామండి ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు పెసర ఏసామ్
అ పెసర మీద లాభాలొస్తాయా అండి
ఆ అ ఇప్పుడు ఇంత ముందేమో ఈ మనుషులు కోసెయి కదా ఇప్పుడు మిషన్ గో తోనే పై పెసర మంచినే ఒస్తాయండి
ఆహా అదే అదేలేండి ఇప్పుడైనా మొత్తం ఆధునిక పరి ఆ ఆ
మన దగ్గరకి రైతుల దగ్గర డెబ్బై ఎనభై కౌంటు మార్కెట్ దీసుకెళ్తే
అదేలేన్డి అంటే మా ఆయన దగ్గరికి మధ్యవర్తి ఒచ్చి కొనుక్కుంటాడండి
అలా అవునండి మధ్యవర్తి వచ్చి కొనుకుంటడు
ఆ కొనుక్కనిలే వాళ్ళు మళ్ళీ రైతులకి ఇలా రైతుల దగ్గర తీసుకు కొని మళ్ళీ అలా తీసుకని మళ్ళీ మార్కెట్ లో వాల్ అమ్ము కుంటారు అనుకుంటా
వాళ్లముకుంటారు
అంటే ఒక పది ఇరవై రూపాయ్ లాభం చూసుకొని
ఆ కేజీకి పది రూపాయలు
ఆహ
ఇకింటామేనా ఒక వేయి రూప్ వలాయన ఖర్చులన్నీ ట్రావెల్ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ అ ఇయన్నీ ఉంటాయి గదా వాళ్ళకి రవాణా ఖర్
ఆ అదేలేండి అ లాభం లేంది ఎవరు చేస్తారులేండి ఈ రోజులలా రైతన్న నష్ట పోతాడు గానీ మధ్యవర్తి ఏనాడు నష్ట పోయినట్టు లేదండి ఎన్‌ ఎదన్న మార్కెట్ లో వంద రూపాయలుం టే రైతు దగ్గర డబ్బైకే కొంటాడు ఏదైనా అంతే అంతే అండి అదని కాదు పత్తి కొణాలన్నా పత్తి ఓ కేజీ వచ్చేసి యాభై రూపాయలు ఉందంటే ఆయన వచ్చేసి ముప్పై ఐదు రూపాయలకే కొంటాడు
అవు అవును
ఆయన ఒక రూపాయి పెట్టుబడి పెట్టడంమును రూపాయి లాభం తీసుకోవటం తప్ప ఆయన వచ్చి ఈ వ్యవసాయం చేయడు వ్యవసాయ పనులు చేయడు కూలొలని బెట్టియడు ఏమీ లేదు
అయితే ఇప్పుడు ఈ పంటలు ఏస్తన్నా కోతులు వస్తానయండి సేల మీద కోతులు దాడి చేస్తున్నాయి అయో వాటి గురించి అ చుట్టూ కంచ్చేపిద్దామని చూస్ చూస్తున్నం ఈ సోలార్ కంచ్చేపిద్దామని చూస్తున్నా వాళ్ళు సోలార్ వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చారు
ఆ ఆ మీకైనా ప్రభుత్వం ఇస్తద ప్రభుత్వం ఇస్తుదనుకుంటగ అండి మీకు
ఆ ఇస్తదంట కొంత భరించాలంట గవర్నమెంట్ కొంత భరిస్తుంది
అదే అదేలేండి రైతులకు కాబట్టి కొంచెం
ఆ ఏ పంట ఏసినచేసినా ఈ ఆ కోతులు ఆగం చేేస్తన్నాయి పత్తి ఏసినా పత్తి కాయలు ఆగం చేేత్తనాయి అని పెసర ఏసాం ఈసారి పెసర గుడ తిని ఆగం చేస్ స్తాయని ఏందని భయం అయితంది చుట్టూ ఏన్న బెట్న అని చెప్పి దానికి కంప కంపెనీ నుంచి వచ్చారు సుత్తానికి
అదే అదే లేండి ఈ కోతుల తోటి ఎక్కడైనా అలాగే ఉందండి ఇంకా చేలల్లో వ్యవసాయం కాదండి ఇళ్లలో కూడా ఇబ్బంది చేస్తున్నాయి
ఆ ఆ పంటలు ఆ కూరగాయలు ఏమి ఆగట్లేదు
అవును మనం ఏదన్నా కూలికెళ్ళిన కూడా ఇంట్లో మనుషులున్నా కూడా ఈ చచ్చా ఇబ్బంది పెడుతున్నాయి ఈ ఆట విశాఖ అధికారుల కి చెప్తేనేమో వాళ్ళు ఏమీ పట్టించుకోరు
వాళ్ళు పట్టికోవట్లే మా పరిధిలో లేదు ఏం చేస్తాం మే ఏం చేయము మమ్మల్నె షికాకు చేస్తానయి అని అంటన్నారు వాళ్ళే
అదే అండి ఇగ దాన్ని మనం ఏమి లేదు ఇగ మనం మనం కాపాడుకోవటమే వ్యవసాయం అనేది
ఆ జాగ్రత్తగా ఉండి సేన్ దగ్గర కాపాడుకుంటూ పొద్దున సాయంత్రం కుక్కని తీసుకొని పోయి గదివేయాలి
ఆ ఆ ఆ
అదే చూస్తన్నా ఆ ఇంక సంగతులు ఏంటండి ఇప్పుడు జమాయి చేస్తారు క మరి జనాభ జ జమాయిలు ఏస్తారంట ఈ పంటలు గాక నాలుగొ పంటగా వరి పత్తి కాకుండా జమాయి ఏసేస్తన్నారు కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే
ఆ చెప్పే సూచన కూడా సలహాలు అయితే అలాగే ఉంటాడి జామలు ఏసుకోవటం చాలా మంచిది ఎందుకంటే అది ఒక్కసారి పె మొక్క నాటితే పది సంవత్సరాల వర కుదాన్ని మనం చూసే పని కూడా ఉండదండి
ఆ ఒక సంవత్సరం కొద్దిగా ఫస్ట్ సంవత్సరం
ఒక సంవత్సరం వేసినప్పుడు కొంచెం మందులు పెట్టి కొంచెం ఎరువులేసి ఒకసారి దున్నిచ్చి కొంచెం ఎదిగేటట్టు చేస్తే ఇంగ దాన్ని మనం ప్రతి సంవత్సరం పెట్టుబడి ఉండదు ఇగ
ఆ
ఒక్కసారి దున్నటం సంవత్సరం సంవత్సరం దున్నుకుంటే నాలుగు సంవత్సరాలకు ఒక కటింగ్ వస్తది
అదే అదే అదే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ లేన్ రైతులందరూ దూరం ఉన్న రైతులందరూ వచ్చి జమాలు చేసు ఇంక పోతున్నారు
అదే అదే పట్టణాలలో ఉండే వాళ్ళంతా అలాగే చేస్తారు ఉన్న భూమిని
పోయినోళ్ళు అందరు ఉన్నారు పట్నలో పోయినోళ్ళు
ఊ పట్టణాలకెళ్ళినోళ్ళు అలాగే ఉంటారు ఏముంది ఉన్న భూమి ఎందుకని ఒక జామాయిల్ ఏస్కుంటారు ఎళ్ళిపోతారు ఆళ్ళక్కడ ఉండి ఫోన్ చేస్తే ఇక్కడ టాక్టర్ తో దున్నిస్తరు అన్ని ఇక్కడ అయిపోతున్నాయి ఆధునీకరణ పెరిగింది కదా అండి
ఆ మొత్తం మనుషులు చేసేదే లేదా మొత్తం టాక్టర్ తో దున్నేయటమే కదా
అవును ఇక మళ్ళీ నరికే టాంక్ వస్తే ఒక మధ్య వర్తి వస్తాడు ఇంతకన్ తీస్కుంటడు ఆయన నరికించుకుంటుడు ఆయనే తీస్కెళుతడు మనకింతని ఇస్తాడు అమౌంటు డబ్బులు
అదే అదే
ఊ
అదే ఏద్దామని చూసినం ఈ సంవత్సరం ఉన్న భూమంతా అలా ఏ జమాయిలేద్దాం జుసినాం కాని వద్లేఅని మళ్ళీ ఇదే ఏసాము జమాయిలు అంటే ఆ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చూసి వచ్చే సంవత్సరంన్ని జమాయిలు కౌలు కూడా ఎవరు తీసుకోవట్లేదు కౌలుకు ఈ ఇద్దామన్నా ఎవరు తీసుకోవట్లే అని ఇక పెస ఎద్దునిచ్చి పెసరేసేస
అదేలేండి వర్షాలు లేనప్పుడు వాళ్ళు తీసుకున్న వాళ్ళైనా నష్టపోతారు కదా అండి
అదే అదే అదే బాగా ఓ
సొంత భూమున్నోళ్లే నష్టపోతున్నామని భయపడుతున్నాం మరి వాళ్ళు అద్దెకు తీస్కొని వాళ్ళు కూడా కట్టుకోవాలేకాండి డబ్బులు మీకు కట్టాలి మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టాలి మరి వాళ్ళ నిర్ణయం కూడా కరెక్ట్ నిజమే
అవును ముందే కట్టాల్ డబ్బులు అంటే భయం అయి తంది వాళ్ళకి తర్వాత ఇత్తంలే అంటే మనకి మళ్ళీ పండక పోత ఇయరని అట్లా బాధ అయి తంది అట్లానే వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు వ చ్చి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు కౌలుగోళ్ళు గూడ అయితే ఈ సా పంట లేయటం వల్ల నష్టాలొత్తనయట బాగా
అవును ఈ మధ్యలో ఎవరు వ్యవసాయం చేస్తున్నారండి ఎవరో ఒకరు గాని అందరూ పట్టణాలలో కెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటమే సరిపోతుంది ఏందంటే ఇగ మిగతా ఉన్న వాళ్ళు చదువులేని వారు కొంతమంది ఈ పురాతనా ఆధునీకరణ ఉన్న వాళ్ళు మాత్రం ఆ వ్యవసాయం గురించి పట్టుదల ఉన్న వాళ్ళు వ్యవసాయం చేత్తున్నారు
ఆ ఇద్దరు భార్యభర్త లెల్లి ఇట్లా ఈ అపార్ట్మెంట్ దగ్గర వా వర్క్ చేస్తానికి పోతన్నారు అంత హైదరాబాద్ ఎళ్ళిపోతన్నారు ఏం ఏ
అదే అదే అండి త్తం పట్టణాలకే ఎళ్ళిపోతున్నారు
ఇంత ముందు లెక్క వర్షాలు టైమ్కి పడట్లేదు వస్తేనేమో అధిక వర్షం వత్తంది లే అన్ని గొట్టకపోతున్నాయి లేకపోతే ఆ బాగా ఎండలు పడుతున్నాయి అది అనావృష్టి వస్తుందండి
అదేలేండి ఇంత ముందులాగా అ అనావృష్టి అతివృష్టి అని రెండుండేయండి అతివృష్టి అం అంటేనేమో వర్షాలెక్కువ పడి పంటలు పాడైపోటం
అవును
అనావృష్టి అంటే వర్షాల్లేక పంటలు పాడైపోటం ఏ వృష్ వచ్చినా కూడా రైతు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటాడు
రక్షణ లేకుంది ప్రభుత్వాలు కూడా ఏమి ఇవ్వట్లేదు కదా ప్రభుత్వాలు కూడా సబ్సిడీ కిందగా ఏదో ఒక కొద్ది కొద్దిగా ఇస్తున్నాయి కానీ అంత పూర్తిగా ఇవ్వలేకపోతున్నాయి కదా
అదే అదే లెండి ఇప్పుడు వాళ్ళైనా ప్రభుత్వం ప్రభుత్వాలయినా అనాలి కాని ఎంతమందికి కని ఇస్తారండి ఇప్పుడు ఒక్కళంటే సరే ఇవ్వ చ్చు కాని ఎంత మందికి ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఎక్కడ నుండి తేస్తారు
అవును పన్నులు కట్టేదింత ఈ జనాలే కాబట్టి వాళ్ళు ఎంత త ఎంత మంది కని ఇవ్వగలుగుతారు
అప్పటికి కూడా ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి అంత ఎంతో కొంచెం రై రైతులకి కొంత ఖర్చుకి ఇస్తున్నారు వ్యవసాయం మొదలు పెెట్టినప్పుడు కొంచెం ఇస్తున్నారు ఇప్పుడు ఏమైనా పంట నష్టం అయినప్పుడు కూడా కొంచెం సగమైన ఇస్తున్నారు
ఆ రైతు ఖాతాలలో డబ్బు చేస్తున్నారట పిఎం పిఎం కిసాన్ రాష్ట్ర ప్రభుత్వం అలా ఇత్తరు
అవునవును మరిగా
ఇగ వస్తున్నాయి కొంత వరకు పట్టాలు లేనోళ్లకు రాట్లే అని వాళ్ళు ఏదో ఒక బాధ ఉందండి మామూ లు చె కొట్టుకున్న భూములకి వాటికే ఏమి ఇవ్వట్లేదు
అదే అదేలేండి వాటికి వాటికేమి ఉండవు కాబట్టి వాటికి ఇవ్వరండి
ఆ ఆ అన్ని భూములు ఏమో మామూలు భూములు అయిపోయినాయి కొంతమందివి
అదే అదేలేే అండి సరే సరే అండి మరి ఉంటా అండి
సర్లే అండి ఆ ఉండండి
ఆ సార్
అ అ ఆ